హలో
హలో
ఏం చేస్తూ ఉన్నారండి
ఏం లేదండి ఊరికినే ఉన్నాం మీరేం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే తినేసి ఊరికే అలా కూర్చున్నానండి బయట
అవునా అవునండి మేము ఇలా కూర్చున్నాము ఇప్పుడే కరెంట్ పోయింది ఇగ ఉ షో చూస్తా అంటేనండి ఒకటి బాగుండే మధ్యలో మిస్ అయిపోయినానండి
ఏం షో చూస్తా ఉంటారండి
సుధీర్ ది విష్ణుప్రియ ది వస్తుందండి షో
అవునా అవున అండి ఇప్పుడు కూడా వస్తుందా అండి ఆ షో
అంటే మామూలుగా అంటే రీ రిలీజ్ అన్నట్టుగా మళ్ళా ఎపిసోడ్ రిపీట్ టెలికాస్ట్ చేస్తారండి అప్పుడప్పుడు అది ఎంత పాతదైనా మరీ మరీ చూడాలి అనిపిస్తుందండి
అవునండి నేను కూడా చూస్తా ఉంటాండి అప్పుడు అందుకే ఇది అప్పుడు చేసింది కదా ఈ మధ్యలో సుధీర్ వాళ్ళు ఇద్దరు కలిసి ఏం చేయట్లేదు కదా ష్ షోసు అందుకు మళ్ళీ టెలికాస్ట్ చేస్తా ఉన్నారా మళ్ళీ ఏమన్నా షో చేస్తా ఉన్నారా అని అడిగాన
అవునండి అంటే అంతకు ముందు చేశారు మరి రీసెంట్ గా కూడా ఒకటి షో వస్తుందండి ఆట అని ఆటలో శ్రీముఖి శ్రీముఖి వచ్చేసి అంత ఒక ఏమంటారు గే గేమ్స్ ప్లేయర్స్ కి తను ఒక జడ్జి లాగా ఉండడం ఆయాంకర్ వ్ వచ్చేసి సుధీరేనండి
అవునా అండి
ఇప్పుడు మంచి ఎంటర్టైన్మెంట్ పర్లేదండి బోనే ఉంది ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే చూడొచ్చండి
అంటే ఎలా ఉంటుందండి షో అంతా
అంటే ఇది గేమ్స్ కాదు కానీ డ్యాన్స్ పరంగా అండి ఇప్పుడు డీ చూస్తారా అండి మీరు డీలో సేమ్ ఎలానో ఇక్కడ కూడా అలానే ఏమంటే ఢీలో హ అంమంటారు టూ అంటే వర్సెస్ ఇద్దరు మధ్య ఉంటదండి ఆపోజిట్ టీమ్స్ మధ్య మధ్య బట్ ఇక్కడ మాత్రం ఫోర్ టీమ్స్ అం ఫైవ్ టీమ్స్ అలా ఉంటాయండి ఆ ఫోర్టీమ్ ఫైవ్ టీమ్స్ అలా ఉంటాయి ఆ ఏమంటారు ఆ టీం కి ఇప్పుడు నా టి లో ఫోర్ మెంబర్స్ ఉన్నారంటే ఆ ఫోర్ మెంబర్స్ లో టూ మెంబర్స్ సేవ్ చేసి మిగతా టూ మెంబర్స్ కి పోటీ వస్తుందండి అదే టీమ్ లో వాళ్ళకి మరి వాళ్ళ వాళ్ళకి పోటీ వస్ తె ఒకరు బయటికి వెళ్ళిపోతారు ఇంకొకరు సేఫయి ముగ్గురు అయిపోతారు ఆ టీమ్ అలా చేస్తారండి
ఓకే ఆపోజిట్ టీం వాళ్ళతో మన టీం వాళ్ళు డ్యాన్స్ చేస్ సి గెలవడం
అవునండి
ఆ
ఉమ్ ఇంకా మీరు ఇది శ్రీముఖిది చూస్తారా అండి షో మీక్ య ఇష్టమా అండి షోస్ చు డం
ఆ చూస్తానండి అప్పుడప్పుడు చూస్తానండి బానే షోస్ కూడా
ఆమె శ్రీముఖి షోస్ ఏమన్నా చూస్తారా అండి రీసెంట్ గా ఏమన్నా
రీసెంట్ గా అయితే ఏం చూడలేదు గానీ ఇది మా టీవీలో ఒక షో వస్తుంది కదండి శ్రీముఖి ది ఆ ఏదొ ఆ అవును అవునండి అది అన్ అది చూస్తా అంట అంది అప్పుడప్
దాంట్లో అయితే ఎందు నిజం రియల్ గనే డబ్బులు ఇస్తారా అండి ఏమన్న
ఆ ఇస్తరండి పర్పస్ అంటే వాళ్ళు చేసే దాన్ని బట్టి అమౌంట్ ఇస్తరని అట్లే అనుకున్నాను ఇతరని అనుకుంటాను
అవునా అండి అంటే ఇప్పుడు ఒక్కొక్సారి ఏమంటరు జస్ట్ బయటి నే క్ క్యాష్ పెడ్తరేమో అన్కున్నండి హలో
హలో విన్పిస్తోందా అండి
ఆ విన్పిస్తుందండి
హాలో
హలో
అలో
నాక్ విన్పిస్తుందండి
హాలో
హలో హాలో హలో హాలో
హలో
విన్పిస్తుంద అండి
హాలో
హాలో హాలో
హాలో
విన్పిస్తుందండి హలో
హాలో
అలో హలో
హలో ఆ విన్
ఆ విన్పిస్తోందండి విన్పిస్తోంది క్కడ అదే అండి వర్షం వస్తాందా సిగ్నల్ సరిగ్గా లేదండి క్కేనండి మేము ఇట్ల షోస్ చూసే టైం లో ఇట్ల కరెంట్ పోతా అవ్ ఇవ్ ఉంటయ్ అందుకని ఇప్పుడు మన అ ఫోన్లోన్ చుడ్స్కోడాన్కి కొన్ని యాప్స్ వచ్చాయ్ చూసారా అండి మీరు అ జియో హాట్స్టార్ లో చూస్తాన్ అంటాండి ప్రోగ్రామ్స్ చూడొచ్చ్ కద అండి దాంట్లో కూడ చూడొచ్చండి ఇది ఆదివారం విత్ స్టార్ మా ఉంది కదా అండి అవునన్ అది దాంట్లోనే అండి చూసేది అమ్మగారు అని చెప్పేసి క్యారెక్టర్స్ వాళ్ళు ఏం ఆ ఏమంటరు అవినాష్ కానీ వారి క్యారెక్టర్స్ బా ఉంటయ్ కదండి
బానే ఉంటదండి అంటె
టదండి అంటే వాళ్ళ కామ్డీ టైమింగ్ కూడా బాగుంటుంది ప్పుడు ఒక ఎపిసోడ్ కి ఒక థీమ్ తొ ఒస్సారండి కదండి ఇక్కడ ఒచ్చే టీమ్ ప్లేయర్స్ కూడ చూడండి అంటే ఆ సీరియల్స్ వర్సెస్ స్ పెడతారు కదా అండ్ వాల్ అవును ఆడవాల్ డియం సీరియల్ వాళ్ళ్ ఇంకొక సీరియల్ వాళ్ళ్ తొ అత్తలు గొప్ప కోడల్లు గొప్పా ఇలా పెడ్తరు కదండి అవునండి
ఇంకా అప్పుడు
ఇంకా అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ కూడా చేస్తారు కాదండి ఫెస్టివల్స్ కి ఇప్పుడు కొత్తగా వస్తుంది అంటే ఉగాదికి వస్తున్నామ అంటే ఉగాదికి పండగ తె తెస్తున్నాం అని చెప్పేసి కొత్త థీమ్ తీసుకొని వచ్చారు దాంట్లో శ్రీలీల వచ్చిందండి అవునవునండి ఫెస్టివల్ ఫెస్టివల్స్ కి చేస్తా ఉంటారండి ఫెస్టివల్స్ టైమ్ లో షోస్ బాగా చేస్తారు కదండి అంటే హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ వాళ్ళ ప్రమోట్ చేయడానికి వస్తార అనమాట అప్పుడు
అవునవునండి
అవునండి దాని చూసారండి శ్రీలిలా టీమ్ ఎలా తీసుకొనిందు శారీ ని లేదండి ఏం ఏం ఏం దేని గురించి అండి అంటే ఉగాది గురించేనండి గ్రీన్స్ శారీ తీసుకునేసి ఒక సింపుల్ సేఫ్టీ అవుట్ ఫిట్ తో వచ్చిందండి శారీ ఓకే ఏ దాంట్లో అండి ఇప్పుడు వస్తంది అది ఈవెంట్ అవునాండి చూడలేదండి నేను అవునండి చూడండి ఇది వస్తుంది చూడండి జియో హాట్స్టార్ లో ఆమె జియోహాట్‌స్టార్లో జీతెలుగు రాదు కదండీ అవున తెలియదా దండి నేను అంతగా చూడను మీరు చూస్తాను అన్నారు కదా అందుకు చెప్ప దీంట్లో రీల్స్ లో ఆమె పోస్ట్ చేసిందండి ఆమె అకౌంట్ లో
ఓకే
ఉమ్ చూడాలండి అయితే చూడండి లాస్ట్ ఇయర్ ఏమంటారు రోజాను ఇంకొండి ఎవరండి శివ ఇది శంకర ఏదో ఉన్నారు కదా
ఎవరండి
మాస్టరు డన్స్ మాస్టర్ అతని పేరు ఎంపేరు శంకర్ మాస్టర్ రా అండి ఫార్మర్స్ చేసారు చూసారా బాగు చేసారు కదండి కూడామె చాలా బాగా చేసారు
ఉమ్ అవునండి
అయినా కానీ ఈ షోస్ లో వచ్చేసి ఏమంటారంటే టైమింగ్ కామెడీ టైమింగ్స్ కానీ అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ కోసమే వెళ్తానండి నేనైతే చూడానికి ఆ అండి అవునండి బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళు జోడీస్ గా పర్ఫార్మ్ చేస్తున్నారు అంతగా లేదండి జస్ట్ ఆ స్టేజ్ లో ఒకటి చూసాను ఏమన్నా ఇంట్రెస్టింగ్ ఉంటందా అండి నేను లాస్ట్ టూ వీక్స్ నుంచి చూడట్లేదండి అంతే కము ముందు చూసాను కాని బాగానే ఉందింటుందండి అవునా ఇక్కడ మేము చూస్త చుస్తున్నాము అప్పుడప్పుడు బ్రేక్ టైమ్ లో చూస్తామండి
ఈ మధ్య మధ్య మధ్యలో ఇమా ఇమాన్యుయల్ కూడా వస్తాడండి కామెడీ చేసకి
అవునండి బాగుంటుందండి కామెడీ టై బాగుంటంది ఫస్ట్ లో వస్తానులేదండి ఈ మధ్య స్టార్ట్ చేసినారు ఆయ కావడం అంటే ఇప్పుడు కామెడీ అంటే కామెడీ కూడా ఉండాలి కదండి ప్రతి షో లో ఒక్క జస్ట్ షో జరుగుతుందంటే అక్కడ ప్రతిదీ ఉండాలి కదాండి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉండాల, కామెడీ ఉండాలా, ఎమోషన్ ఉండాలా, ఆ మొత్తం ఒక ఇంట్రెస్ట్ ఆ చూడలంటేనే ఒక ఇంట్రెస్ట్తో చూడలంన్ కదండి ఒకవేళ అవన్నీ లేక్పోతే ఎవరు చూడ్రండి ఔనండి ఇంట్రెస్ట్ పెట్టరు
అవును
ఉమ్ ఎక్కువ మనం ఎంటర్టైన్మెంట్ అవ్వాలంటే మూవీస్తో పాటు ఇలాంటి షోస్ చూడడం వల్ల కూడా మనం ఎంటర్టైన్మెంట్ అంటే బ్ బోరింగ్ గా ఫీల్ కాకుండా ఒక మనకంటూ కొంత్ కొంచం రిఫ్రెష్ ఐ మీన్ అంటే ఒక్ సీరియల్స్ మూవీసే కాకుండా ఇలాంటి షోస్ కూడా చూస్తే బెటర్ అండి బావుంటదీ. కదండి సంక్రాంతికి ఒక థీమ్ ల, ఉగాది కీ ఒక్క థీమ్ ల, దసరాకోక థీమ్ అలాంటప్పుడు ఫెస్టివల్ రోజే అవ్వే షోస్ చూస్తామండి బావుంటుంది వాళ్ళ ఆ నేను ఎక్కువ గమనించేదెంటంటే కామెడీ టైమింగ్స్ తో పాటు వాళ్ళేసే డ్రెస్సింగ్ అంటే ఇప్పుడు ఏమంటారు ట్రెడిషనల్ పరంగా తీసుకుంటే ఒకవేళ ఉగాది థిస్క్ అంటే ఉగాది థీమ్ అంటే మన తెలుగు ట్రెడిషనల్ సో దానికి సంబంధించినాటు వాళ్లు డ్రెస్సింగ్ అదే మనము ఏదైనా గనీ వాలెంటైన్స్ డే అంట ఏదైనా మ్చ్ ఇలాంటి ఈవెంట్స్ కనీ ఈవెంట్ షోస్ ఉంటే గన వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ మారుతుంది గమనించారా అండి మీరేప్పుడన్నా
ఉమ్ అవును అవునండి గమనించానండీ
ఉమ్ ఇలాంటి షోస్ చేయేటప్పుడు బాగా చూడ్డానికి చాలా బాగుంటుందండి మీరు కూడా విల్ లేతే ఎక్కువ అంటే మూవీస్ తో పాటు అవే కాకుండా ఇలాంటివి కూడా చూడండి కొంచెం ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ ఐతారండి సుధీర్, రష్మి ఏవన్నా కనీ లాస్ట్ ప్రీవియస్ షోస్ కూడ్ చూడండి ఒకవేళ మీరు యూట్యూబ్ లో కనీ ఎలనన్నా ఎమంటే కామెడీ టై టైమింగ్స్ అంతా చాలా బావుంటాయండీ ఈ మధ్య కానీ సుధీర్ రష్మీ చేయట్లేదు కాదండి ఔనండి చేయట్లేదు బట్ త్రి వారే షోల్లో బావుందండి మీరు చోస్తే చూడాలి లేద్న్ అనుకున్ చూడాలి అవును అండి చూడాలి కామెడీస్ వాళ్ళ ఏమంటారు అవన్నీ ఉంటయ్ కదండీ
అప్పుడప్పుడ్ ట్రై జేస్తానండి చూడ్డానికి కనీ ఈ మధ్య ఒక టూ మంత్స్ ఐంది ఏం చూడట్లేదు షో
చుడండి మీకు టైం ఉన్నపుడు ఇప్పుడు వీలు చూసుకొని అలాంట్ ఎంటర్టైన్మెంట్ షోస్ కి చోస్తే మీ మైండ్ కూడా కొంచెం రీ రేష్మెంట్ అనేది కలుగుతుందండి బావుంటది అన్ సరే అండి ఇంకేంటి ఆ అండి ఇప్పుడే ఒచ్చిందండి
మ్ సరే
సరే అండి వెళ్ళండి వెళ్లి చుడండి నందుకు థ్యాంక్యూ సో మచ్